హలో
బానే ఉన్నా నువ్వు బావున్నావా
హ్మ్ బావున్నా ఏమీ చాలా రోజులకి ఫోన్ చేసావ్
నేంగాదు నువ్వే చేసింది
అద చాలా రోజులకి ఫోన్ ఎత్తవ్
ఏముంది ఊరికే
హ్మ్ ఏంజేస్తన్నావ్
ఈ ఇళ్ల కాలే కూర్చొని ఏం చేద్దామని ఆలోచిస్తున్నా
ఇంకేంటి విశేషాలు
ఏముంది ఏం లేదు భోజనాలు అయినాయా
లేదు ఇంకా తినాలి వంట వండుతూ ఉన్నా
ఆ
లేేలి ఇంకా తినాలి వంట వండు తూ ఉన్నాను మీరైనా ఎవ్వోంటున్నాలు
ఆ అయిపోయింది
హ్మ్ ఏమ్ తిన్నారు
చికెన్ దిన్నాం
కూరా ఫ్రైయా
రెండు
ఓ రెండు వండుతున్నారా
ఉ
ఆ
మీదేం కూర
మాద ఈరోజు మాది మటను
హ్మ్ హు హ్మ్ హు
హ్మ్
కోర ఫ్రైయ్యా
కూరే మా ఇంట్లో కూరే చేస్తారు మటను
హ్మ్ హు
హ్మ్
ఏంటి మ కనపట్టలేదు
మధ్య ఎక్కడ ఖాళీ దొరకట్లా అసలు ఇంట్లోనే ఉంటన్న ఇంట్లో పనే సరు
నబ్వా
ఆ
ఏం పని జేస్తన్నావ్ ఇంట్లో
పని అంటే ఉంటాయిగా పొద్దున లేేసిన దగ్గర నుంచి పంలు అంత లు బట్టలు అఏ సరిపపోతున్నాయ్
ఉహూ
మీరేం రాస్తున్నారు
మేవేం జేస్తాము మేమేం జెయట్లా చదువుకుంటున్నాం
చదుకొంటన్నారా
ఉ ఎలా ఉంది మీ ఊరు అభివృద్ధి చెందింద
ఇంకా అలానే అంది ఏం అభివృద్ధి లేమ్ జరగట్లే కొంచెం రోడ్లు మాత్రం పడ్డాయి ఒక హాస్పిట్ల వచ్చి కొత్త హాస్పిటల్ ఒగటి పెట్టారు
ఏ రోడ్డేసారూ కంకర్
చిప్స్ రాాల రోడ్ వసారు
గవర్నమెంట్ హాస్పిటల్
ఆ గవర్నమెంట్ హాస్పిటల్గా పల్లెటూరులో ఉండేవి
ఆహా
ఉ ఎక్కడంద అలా వాతావరణం అక్కడ ఎలా ఉంది
మాదే డౌన్ సిటీ మముల్ వండదు
ఎండలు బాగా పడుతున్నాయా
ఆ
హ్మ్ మొన్నటి దాక కూడా ఇక్కడ ఇరగదీసాయసలా హ్మ్ బా పడుతున్నాయి ఎండలు రెండు రోజుల నుంచి కొంచెం పర్లా కొంచెం తగ్గాయి కదా
లేదు మాకింకా ఎక్కువే ఉంది
మాకు ఇక్కడ కొంచెం తగ్గగా నిన్నా ఈ రోజు ఆ మూడు రోజలయితే అసలమ్మో బైట్ కూడా రాలే పోయాము
ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు
ఏం జెస్తన్నరు కాళియే మీరేం స్తున్నారు అందరు ఇంట్లో
దీన్ ట్ల కాలియే
హ్మ్
పొద్దున్నే
ఏం చేస్తున్నావ్ ఖాళీ పొద్దున్న టిఫిన్ ఈరోజు మా టిఫిన్ పులిహార
ఊహూ
పులిహార చేసుకొని తిన్నాము
హ్మ్
ఇంకేంటి ఖాళీ టైంలో ఏం చేస్తున్నావు
దీనా చదువుకుంటున్నా
మ్ అది పంటన్నావా
మ్ హ నువ్వేం చేస్తా ఉంటావు ఖాళీ టైమ్లో
ఖాళీ టైలోనా ఏం చేస్తాను ఫోన్ చూస్తాను లేకపోతేనేమో కాసేపు అట్లా అట్ల పంలు అయి సరిపోతాయి
ఏమి ఇంట్రెస్ట్ నీకు బాగా
నాకా బాగా క్రికెట్ చూస్తాము
ఎంటి
క్రికెట్
మ్
ఆ లేకపోతే సినిమాలు చూస్తా ఇంకా ఏదో ఒక సినిమాలు వేస్తాడుగా టీవీలో అన్నా ఆ చిన్నప్పుడు ఆడేదాన్ని
మ్ హ
ఇప్పుడు ఎక్కడ ఆడే అంత తీరి కా ఆడే అంత బలం ఇప్పుడు ఆవిడే అంత బలం వ క్కడుంది మనకి అయి పోయింది ఆడే స్టేజ్ దాట్ వస్తా
మీ తమ్ముడు ఏం చేస్తన్నాడు
మా తమ్ముడా ఖాళియే
ఉహుమ్
ఆమ్ నీకు అక్క కదా
మ్
నకేం చేస్తుంది
నాలన్ సిద్ధకాలయే
మ్ అంతే ఇంకేనా విశేషాల మరి
ఏం లేదు
కొత్తగా సినిమాలు
నేను సినిమాలు చూను
ఆ సినిమాలు కూడా చూడవు టీ వీ చూడకుండా మరి ఏం చేస్తావు ఖాళీ టైమ్ లో
క్రికెట్ జుస్తా క్రికెట్ ఆడత
వాడతావా క్రికెటు
ఆ
ఫ్రెండ్స్ ఉన్నారా ఆడ్డడానికి
ఈ మధ్య అందరూ కాలేజీల్లో బిజీ అయిపోయారు కానీ ఒకప్పుడు ఆడ
హమ్ ఎంతమంది ఉంటారు ఎంటి అందరు కలిసి
ఒక పదిహేను ఇరవై మంది ఉండేవాళ్ళం
ఉమ్ ఇప్పుడు ఆడట్లేదా అంత మంది కలిసి
లేరు ఎవరు మహమ్మారి తర్వాత ఎవరుకు వాళ్ళు వెళ్లిపోయారు ఏటు పడితే అటు
ఉమ్ కరోనా వచ్చి అందరినీ మార్చేసింది అసలు
ఆమ్
ఆమ్
ఏంటి ఈ మధ్య అసలు కనపడుట పట్లేదు
ఎక్కడా అసలు కుదరట్లా చెప్తున్నాగా ఇంట్లోనే పనులు అయిన్ని సరిపోతున్నాయి బయటికి వచ్చాంత తీరికుండట్లా నేనా ఎక్కడ చూసి
ఆ ఎక్కడో చూసా
గుర్తులేదా ఎక్కడ చూశావో
చెప్తాం అనుకుంటున్నా ఫోన్ లో ఛార్జింగ్ ఉండట్లేదు నాకు
అయ్యో
హమ్
అమ్ ఏ టైమ్ లో చూశావేంటి
మధ్యాహ్నం పోటా
మళ్ళి వా
హమ్
అమ్ వచ్చి పలుకరిచ్చాల్సింది
అంత తిరిగి నాకెక్కడ ఉంది.
హ్మ్ అదేలే
ఉమ్ అవుసెలెండి ఏం తిన్నారా భోజనాలు అయిపోయినియా
ఆ
భోజనాలు అయిపోయినాయి ఇక
ఎప్పుడో అయి పోయిన్నాయి మీ అవ్వలేదుగా ఇంకా ఎం తిన్నావ్
ఉమ్ మాది ఇంకా అవాలా తినాలి
పొద్దున కూరెనా మీది
ఉమ్ అదే ఈ పూట కూడా ఆ ఇంకేం విశేషాలు
ఇంకోమ్ ఉంది ఇంకేం లేదు.
ఏట్లా ఉంది సిటీ లైఫ్ అంతా బిజీ బిజీ ఉందా
సిటీ లైఫ్ ఏ మా తక్కువ అంత బాగానే ఉండిద్ది. అంత మంచిగా ఉండి అన్ని సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్ ఉంటుద్ది.
హ్మ్
ట్రాన్స్పోర్ట్ రవాణా ఉంటది ఆస్పత్రి సౌకర్యాలు బాగుంటాయి
అవును ఇక్కడ అయన్నీ ఉన్ డవు గా అన్ని చూసుకొని చూసుకొని ఇక్కడ అయ అన్నీ ఉండవు స్
హ్మ్ హ్మ్ అభివృద్ధి చేయించండి మీరే అయితే
మ్ మన చేతుల్లో అయ్యే పని అయితే ఇప్పుడ్ దాకా ఎప్పుడో చేయించే వాళ్లం
చదువుకునేవాల్ చదువుకున్నళ్లేగా
అ చదువుకున్న చేతిలో పవర్ ఉండాలి కదా
ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళట్లేదా
లేదు వెల్లట్లా కుదరట్లా అసలు సరిపోతాంది హ్మ్
హ్మ్ హు వాళ్ళేఎవ్ రావట్లేదా మీ ఇంటికి
వాళ్ళు కూడా రాట్లా ఎక్కడా ఈ పల్లెటూరు చివరి దాకా ఎవరు వస్తారు.
హ్మ్ హు
మ్ సర్ నేనే పండకి పిలుద్దాం అనుకుంటున్నా
హ్మ్ హు పిలవన్ అండి మంచిదే
రా నువ్ కూడా పండక్కి
చూస్తాం మాకెక్కడ ఖాళీ దొరికిద్ది
మ్మ్ పండగ పూట ఒక్క పూటేగా కుదిర్ంచుకుంటే కుదిరిది ట్రై చేయండి కుదిర్
చూద్దాం లెండి
ఆహ్ సరే అలాగైతే ఉంటా ఇం దా హలో